హలో
హలో
వినిపిస్తుందా అండి
హలో నమస్కారమండి వినిపిస్తుంద
ఆ నమస్కారం అండి
ఆ హుం తిన్నార
టైం ఎంత అండి నాలుగు అయింది
ఆ నాలుగంటి అదే మధ్యాహ్నం తిన్నార లేదా అని అడుగుతున్న
మధ్యానం తిన్నానండి ఏం మీరు తినలేదా అండి
లేదండి ఈ రోజు తినలేదు
ఎందుకండి
ఏమో మార్నింగ్ కొంచెం లేట్గా తిన్నానా పొద్ద్దాన అన్నం ఏమో ఆగలి కాలే ఇంక డైరెక్ నైటే తింట
అలాగైతే పొద్దునే పొద్దుంది మధ్యానంది రెండు కలిపి తిన్నారా
ఆ రెండు కలిపి పదకొండు గంటల కాడ తిన్న పద్దన్నామో లేచేసరికి తొమ్మిదిన్నర అయింద ఆ ఫేస్ వాష్ చేసుకొని ఆ మళ్ళా స్నానం చేసి ఆ తర్వాత ఇంగా వెరైటీగా ఏం తిని తినేసరికి పదిన్నర పదికొండు అయ్యింది ఏమో
అ
అందుకు మల్లా మధ్యాహ్నం ఆకిలి కాలె నైట్ తిందాం ననేసి ఇవి తింటే ఇంకా కొంచసేపుంచి స్నాక్స్ తింటా ఏమన్న
హు
మళ్ళ ఏవోవుంటే నైటు తిండం
నైట్ ఏమన్న స్పెషల్ చేసుకుంటారా
స్పెషల్ ఏమి లేదండి ఏదోటి రసము లేకుంటే సాంబార్ అన్నము ఏదో ఒకటి చేసుకోని తినే మీరు
నేను పుదీనా రైస్ చేసుకున్న
ఆ మీరే చేసుకున్నరా
లేదు లేదు తెచ్చుకున్న చేసుకోలేదు తెచ్చుకున్న సారీ అండి
అదే చేసుకున్న అంటే మీరే ఏం చేసుకున్నారో ఏమోని
లేదు లేదు తెచ్చుకునం
ఎక్కడ నుంచి
పీజీ నుండి
ఉ ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడికి ట్రిప్పుల్ పోలేదండి లాస్ట్ వీక్ అంతా ముందు వీక్ లేకకుంటే ముందన్న
అంటే ఫ్రెండ్స్తోన ఫ్యామిలీతోన అండి
ఫ్యామలీతో
ఫ్యామిలీతో లాస్ట్ ట్రిప్ అంటే మేలో పోయినా అండి
ఇక్కడపోయింట్రీ
మేమ హైదరాబాద్కి పోయినాం
హ హైదరాబాద్క అంటే ఎట్లా యే ట్రైన్కి ఎట్లా ఆ ట్రాన్స్పోర్టేషన్ అవ్వ
అది నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నానండి
హు
బెంగళూరు నుంచి ఇక్కడ ఎలహంగాకి ఒక ట్రైన్ వస్తుంది ఎలహంగా నుంచి స్టార్ట్ అవుతుంది అది కాచిగూడ ఎక్స్ప్రెస్ అనేసి
ఆ
అది ఫోర్ ట్వంటీకిి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది
ఎక్కడ నుంచి ఎలహంగ నుంచి
అవునండి ఎలహంగ నుంచి ఫోర్ ట్వంటీకి స్టార్ట్ అవుతుంది
మార్నింగ్ ఆ
లేదు లేదు ఈవినింగ్
ఆహా
ఈవినింగ్ ఫోర్ ట్వంటీ స్టార్ట్ అవుతుంది ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అనంటోకరు అక్కడికి వచ్చి
హూ హ
ఇంకా అక్కడికి రీచ్ అయ్యేసరికి ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అయింది నైట్ వాళ్ళు కూడా ఇంక అక్కడికే వచ్చి సేమ్ ఆ ట్రైన్కి ఎక్కినన్నారు నేను వాళ్ళ కోసం ప్లేస్ పట్టుపోయి
నైన్
జనరల్లోనే సీట్స్
ఉ
వాళ్ల కూడా అక్కడికే వచ్చి ఎక్కినారు ఇంకా అక్కడ నుంచి అందరం కలిసి వెళ్ళాం ఫోర్ నేను ఇక్కడ నుంచి ఫోర్ ట్వంటీ కి బయల్దేరు ఉంటే మార్నింగ్ ఫైవ్ ఫైవా ఎంతకో రీచ్ అయ్యి ఫైవ్ సిక్స్ కేమో రీచ్ అయింది
ఉ
ఇంకా అక్కడే చాలాసేపు అక్కడే వెయిట్ చేసినాం అది ప్లాన్ అయితే తిరగడానికి అంటే ట్రిప్ కైతే వెళ్ళలేదు మేము యాక్చువల్ గా పని ఉందనేసి వెళ్ళము
ఆ ట్రిప్ కదా
ట్రిప్ కాదు వెళ్ళింది ఇంకటం అలాగే ఇంకా అవి చూసుకొని వచ్చినం
ఎనిమిది అంటే ఎందుకు పోయినారు ఏదైనా పని మీద
పని మీద అంటే మా అన్నకి అక్కడ ఇంటర్వ్యూ ఉండింది ఆరోజు ఇంటర్వ్యూ అండ్ జాయినింగ్ కూడా ఉండింది ఆరోజు
అవు
అందుకనేసి వెళ్ళనాం ఇంకా కొత్త కదా జాయినింగ్ ఎలా ఉంటుంది అనేసి రూమ్స్ ఏం చూసు కోలేదు ముందని
ఆ అంటే మీన్నయికి ఏం జాబ్ అండి అక్కడ
వా అక్కడ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినాడండి
దాంట్లోనే ఎట్లే జాబ్ వచ్చిందా హోటల్లోనే
అవునండి హోటల్లో జాబ్ వచ్చింది
ఆహా మీరు ఎన్ని గంటలకు రీచ్ అయినారు హైదరాబాదులో
మేము ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో రీచ్ అయినాము మార్నింగ్
ఉ
ఇంకా ఆఫ్టేర్నూన్ యాక్చువల్ గా ఆ రోజు సాటర్డే అనుకుంటాం మేము వెళ్ళింది
ఆ
సాటర్డే నే జాయినింగ్ అనేసి చెప్తున్నారు ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో అని
ఆ
సరేలే అనేసి వెళ్ళాము కానీ అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి ఉంటే మేనేజర్ కి సండే రండి అని చెప్పినారు జాయినింగ్ సండే అన్నారు మల్ల సండే సరేలే అనేసి సండే ఒకరోజు ఆ సాటర్డే మొత్తం రూమ్ తీసుకొని ఉందాంలే అనేసి ఉన్నాం అక్కడ రూమ్ లో
ఉ ఎక్కడ అక్కడ లాడ్జి లోనా
అవునండి లాడ్జిడ్ లాడ్జిన్ కాదది
ఉ ఒక హాస్టల్ మాదిరా ఇల్లు మాదిరా
ఇల్లు మాదిరి కూడా కాదు రూమ్స్ ఉంటాయి దాంట్లో
ఉ
పర్లేదు అంటే ఉ అంతగా ఏం బాలేదు మల్ల
ఉ
పర్లేదు ఉండవచ్చు ఎలాగో వన్డే నే కదా
ఉ
అనేసి ఉందాం అక్కడ
హ్మ్
ఇంకా ఎలాగో సండే కదా జాయినింగ్ అనేసి మేము సాటర్డే సాటర్డే రూమ్ కి వెళ్ళాం ట్వల్వ్ఓ క్లాక్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మళ్ళా సండే జాయినింగ్ తర్వాత వెళ్ళి పోవచ్చుగదా
హ్మ్ మ్మ్
అందుకనేసి ఫస్ట్ ఏమైందంటే నేను మా డాడీ ఇద్దరం బయట ఉన్నాం టీ తీసుకోవడానికి అనేసి పోయినా మార్నింగ్
హ్మ్
వెళ్ళింటే జస్ట్ ఒక ఆటో వాళ్ళని అడిగిన ఇక్కడ ఏమనా దగ్గరలో రూమ్స్ ఉన్నాయా అనేసి ఇంకా ఆటో వాళ్ళు అంటే వాళ్ళకు ఉంటాయి కదా అట్లా రూమ్ చూపిస్ తగినా వాళ్ళకి ఏమైన్నా కమిషన్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా వాళ్ళు అమౌంట్ ఇస్తుంటారు కదా అందుకనేసి ఆటో వాళ్ళు మా వెనకల వెనకాలే వచ్చేసినారు రైల్వే స్టేషన్ వరకు
హ్మ్
అనేసి సర్లే అనేసి ఇంకా మా డాడీ ఒప్ ఒప్పుకోలేదు వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది అందుకే వస్తున్నారు అనేసి ఒప్పుకోలేదు
హ్మ్
ఇంకా తర్వాత ఇంకా ఆడే వెయిట్ చేసినాం రైల్వే స్టేషన్ లో ఇంకా కరెక్ట్ టూ ఏమో అయ్యింది ఆ టైం లో ఇంకా మా అన్న అదేలే నేనన్నా వెళ్ళి రూమ్ చూసేసి వస్తాను అనేసి మా వెనకాల ఆటో అన్న వచ్చినారు కదా
హ్మ్
ఇ చిన్న రూమి చూడ్డానికి వెళ్ళినారు
హ్మ్
న్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేసి చెప్తున్నారు
హ్మ్
ఇంకా ఫిఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పినారు ఇంక అక్కడికే ఫోటో పంపించినాడు మా అన్న తీసుకొని మా డాడీ కి థౌజండ్ రూపీస్ లోపల ఉండలా అనేసి
హ్మ్
సరేలే అనేసి ఒక టువెల్వ్ హండ్రెడ్ ఉన్నా ఓకే అన్నారు కానీ ట్వెల్ హండ్రెడ్ ఒప్పుకోలేదు అందుకనేసి వెళ్ళాం ఇంక బయటికి అలా అని
ఇంకా వేరే దగ్గరెక్కడైన దొరుకుతాయేమో అని
హ్మ్
విన్నాము ఇంకొక ముస్లిం అంకుల్ ఆటో అంకులే వచ్చినాడు
హ్మ్
నేను థౌజండ్ కే ఇప్పిస్తాను రూమ్ అనేసి
ఆ
వచ్చినారు ఎక్కడికో పిలుచుకొని వెళ్ళిపోయినారు
ఎక్కడకో అంటే మీకు తెలిదా లొకేషన్ అంటే సెల్లులో పెట్టుకోలేదా
సెల్లో లొకేషన్ తెల్దు గాని సరేలే ఎలాగో మొత్తం అంతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా ఎక్కడికైనా పిలుచుకొని పోతారు సరేలే పిలుచుకొని పోతారు అనేసి పోయినాము థౌజండ్ రూపీసే అన్నందుకు వెళ్ళాం ఎక్కడో ఎంజి ఏదో సంథింగ్ మహాత్మా గాంధీ తోనే స్టార్ట్ అయితుంది
ఉమ్మ్
ఆ సైడికి వెళ్లినాము తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే రూమ్ అయితే అసలు బాలేదు
ఉమ్మ్
రూమ్ అది రూమ్‌కి రెంట్ కూడా టువల్ హండ్రెడ్ ఏమో చెప్పినారు
ఉమ్మ్
ఇంకా అందుకనే చార్జ్ ఆటో చార్జ్ పోయింది రావడానికి వెళ్ళడాని కి హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్
ఉమ్మ్
ఇంకా మళ్ళ రిటర్న్ పిలుచుకొనొచ్చి రైల్వే స్టేషన్ దగ్గరే వదిలినాడు
దానికన్నా మీ అన్నయ్య చూపిచిన రూమే తీసుకున్నా కాని సరిపోవు కదా
లాస్ట్‌కి మళ్ళా ఆ రూమ్‌కే వెళ్ళినామండి
అవునా మీ అన్న చూపిచినదెం త ఎయిటీన్ హండ్రెడా ఫిఫ్టీన్ హండ్రెడా
ఫిఫ్టీన్ హండ్రెడ్
ఉమ్మ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చిపోయినారా లేకుంటే మళ్ళీ ఏమన్నా తగ్గుకున్నారా కొంచంమంతా ఇంతా
లేదండి ఫిఫ్టీన్ హండ్రెడే ఇచ్చినాము వెళ్ళినాము ఒక టూ అయింటుంది ఇంకా అట్లా తిరిగే సరికి ఇంకా నెక్స్ట్ డే టూ లోపల మేము ఖాళీ చేయాల అది
ఉమ్
టూ కి వెళ్లినాము తర్వాత ఇంకా రూమ్‌కి వెళ్ళిన వెంటనే తినడానికి తెచ్చుకున్నాం తిన్నాము మళ్ళ నిద్రపోయినాం
ఉమ్మ్
ఇంకా తర్వాత ఈవినింగ్ మళ్ళా చార్మినార్‌కి వెళ్ళినాం జస్ట్ ఆ అయితే ఏం చూడ్లే జస్ట్ చార్మినార్ ఒకటే చూసినాము ఇంకా అయిపాయా
చార్మినార్ దగ్గర అంతా బాగుంటదండి చార్మినార్ దగ్గర ఏందంటే ఈ ఏంటివన్నా షాపింగ్ చేసుకోవాలంటే తక్కువ దొరుకుతాయి అంటారు అది కరెక్టేనా
తక్కువ నాకైతే ఎక్కువ అనిపిచిందండి తక్కువ అనిపిలేదు అవును చాలా ఎక్కువ అనిపిచింది
అదేదో ఎర్రగడ్డ మార్కెట్ అంటారు దాంట్లో తక్కువ దొరుకుతాయంట అక్కడికి వెళ్ళలేదా మీరు
లేదండి ఎక్కడికి వెళ్ళలేదు జస్ట్ చార్మినార్ వెళ్ళినాం అంతే మళ్ళా రిటర్న్ వచ్చేసా ఆటోకి వెళ్ళినం మళ్ళా రిటన్ ఆటోకి వచ్చేసినాం మధ్యలో ఎక్కడ దిగలేదు మధ్యలో ఏదో బజార్ వచ్చిందండి సుల్తాన్ బ
సుల్తానా బజారా
ఏదో బజార్ వచ్చింది అక్కడ అంటే ఎ సింటారు కదా రేట్స్ బైటా
ఉమ్మ్ ఉమ్మ్
తక్కువే అనిపిచింది అందుకనేసి నైట్ మళ్ళా రూమ్‌కి వెళ్ళిన తర్వాత తినేసి వాకింగ్‌ కనేసి ఆ బజార్‌‌కు పోదాం అనుకున్నాము
మ్.
ఎవరు ఒప్పుకోలేదు. నేను చూసే అక్కడికి వెళ్ళాల అనేసి మా అమ్మని పిలుచుకొని వచ్చేసినా.
హ మీరిద్దరే.
మేమిద్దరమే ఆటోలో వెళ్ళేటప్పుడు చూసినాను రూట్. సర్లే వెళ్దాం సర్లే వెళ్దాం అనేసి పిలుచుకొని వచ్చినావు కానీ వచ్చి చూస్తే. అది రూట్ దొరకలేదు ఎక్కడికో వేరే దగ్గరకు వెళ్ళిపోయినాం.
ఊ.
ఇంకా అక్కడక్కడే తిరుగుకుంటే ఇంకా లాస్ట్ మాత్రం వెళ్ళలేదు మళ్ళ రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయినామ్.
అయ్యో ఉ ఏమనలేదా మీ వాళ్ళు.
ఆహ ఏమండలేదండి లెవెన్ ఇంకా లెవెన్. లెవెన్ టెన్ ఆ టైం క ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాము.
ఉ నైటో.
ఆ నైట్.
ఆ తర్వాత.
అదర అద్. ఇంకా ఇంకా నిద్రపోయినాం ఇంకా మార్నింగ్ మళ్ళా సెవెన్ ఆ టై లో లేచినాము.
ఊ.
లేచి ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ ఆ లోపల ఇంకా స్టార్ట్ అయినాం అక్కడ నుంచి.
ఊ.
వెళ్ళనాము వెళ్ళిన తర్వాత ఇంకా జాయినింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అని చెప్తున్నారు ఇంక అక్కడ వెయిట్ చేయలేక. కోసం ఎలాగో మా అన్న లోకలికి వెళ్ళిపోతాడు కదా అందుకనేసి. మమ్మల్ని బయటే వెయిట్ చేయిించినారు ఎందుకు లే వెయిట్ చేయడం అనేసి ఇంకా బిడ్లా మందిరుపోయినాం ఆ టై లో.
ఉమ్.
ఇంకా అక్కడ చూసుకొని బిర్లా మందిర అయిపోయిన తర్వాత మళ్ళా మా అన్న అంత లోపల కాల్ చేసినాడు.
అ.
మా అన్న అదగ్గరకు వెళ్లి.
బా బా బాగుంటాడు కదండి బ పెద్దగా.
అవునండి.